హలో హలో హలో
హలో
ఆ వినిపిస్తందా హలో
ఆ చెప్పండి ఇనిపిస్తాది, ఆ
ఏం చేస్తనవ్, ఏం చేస్తనవ్ హలో
ఏం చేయలేదు ఊరికే కూర్చున్న
నేన్ ఆ అ వినిపిస్తందా
వినిపిస్తది.
తిన్నావా
ఎ తినలేదు నువ్వు
ఆ తిన్న ఎం ఇంకా తినలేదా
తినలేదు
హు
తినలేదు ఏంతిన్నావ్
ఎందుకు అన్నం సాంబార్
తిన్న లో
వేడి అన్నం, సాంబార్, రసం తిన్న
మీరు ఎం చేస్తారు,
ఏం చెయలేదు సైలెంట్ రాధమని బుక్స్ ముందడ వేసుకొని, అసైన్మెంట్ రాద్దామని బుక్స్ ముందరేసుకో హలో వినిపిస్థాందా హలో హలో
హలో
ఆ వినిపిస్తాందా ప్పుడూ హలో హలో హలో హలో హలో
ఓకే సారే అంటే ఎందుకు మా
హలో
హలో
ఏందుకు ఏం మాట్లాడవు
నువ్వెందుకు మాట్లాడ నేనెందుకు సరే
నువ్వు మాట్లాడకుండా సైలెంటున్నావ్ నాకేమినిపియలే హలో హలో అంటన్న విండోస్ క్లోస్ చేసుకోవా
అన్ని క్లోజ్ చేసే ఉన్నా నేనెప్పుడూ ఓపన్ చేసుకోను విండోస్ ఎడా ఓపన్ చేసుకోన్ నేను క్లోజ్లోనే ఉంటది
ఆ ఇప్పుడినిపిస్తాంది ఎక్కడికొచ్చి ఎక్కడపోతాన్నావ్ ఎక్కడపోతన్నావ్ అప్పుడు
ఇంటికొస్తాండ
ఈ ప్లేస్ ఎక్కడ ఇప్పుడు ప్లేస్ ఎక్కడా పొయిందా హుహు
పోయింటివా కోచింగ్ కి
పోయి
ఏమేమ్ చెప్నారు
పైథాన్ క్లాస్ చెప్పిన
ఇంక
అంతే దాంటలో ఏమేం చెయ్ ఎట్ల చేయాలని చెప్పినారు
దేని గురించి చెప్పినాడు
ఆపరేటర్స్
ఆపరేటర్స్ అంటె ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టూ అవేనా
ఆ అదే
అంటే ఇంక్ ఇంకా ఏముంటాయ్ ఆపరేటర్స్ చెప్పు నాకొకసారి
పొయినా రే
యూనరి ఉంటాది ఆర్థమేటిక్ ఉంటాది
ఊ హ
వున్నాయ్ ఉన్నాయ్ నైనేమో ఉన్నాయ్ పేర్లు గుర్తుకులేవు నాకి
యూనరీనా యూనిటరినా ఓకే ఇంకా
అ ఏవో పేర్లు బోలియాన్స్ ఆ ఆపరేటర్సుంటారు
ఆ బూలియన్ బూలియానంటే అండు అ బూలియాన్ అంటే ఏవి జెప్పు
అండ్ ఆర్ నాట్
ఆ ఓకే అవునూ నీకు లాజిక్ గేట్స్ వచ్చా అండ్ గేట్ నార్త్ గేట్ నాన్ గేట్ ఎక్స్ ఆరు ఎక్స్ నారు గేట్స్ వచ్చా నీకు లాజికల్ గేట్స్ అండ్ ఆర్ డు నాటు రావా సర్లే నేను నేర్పిస్తా లే నీకి అంటే మీకు రాలేదా మీ ఈ నేను చదువుకున్న అప్పుడు నువ్వు చదువుకున్నావు డరాలేదా దాంట్లో ని
ఆహా సర్లే మల్లా అయితే నేను నీకు నేర్పిస్తాను అండ్ గేటు ఇప్పుడు అండ్ గేట్ అంటే ఈ ఇప్పుడు అండ్ అంటే నువ్వు అడిషన్ అనుకుంటావు కానీ అట్లా కాదు అండ్ అంటే మల్టిప్లికేషన్ అంటే టూ బైనరీ నెంబర్స్ మాత్రమే ఉంటాయి జీరో వన్ అండ్ గేట్ అంటే మల్టిప్లికేషన్ అన్నమాట ఓకే నా ఉ హలో ఆర్ గేట్ ఆర్ గేట్ అంటే అడిషన్
ఆ
ఇట్లా అన్నమాట ఇప్పుడు అండ్ గేట్ లో నువ్వు రెండు జీరోలు తీసుకున్నావు అనుకో అండ్ గేట్ ఏం పర్ఫార్మ్ చేస్తుంది మల్టిప్లికేషన్ ని కదా ఆ అవింటాయి అవి ఖచ్చితంగా వస్తాయి రా నిజంగా విను చెప్తా రెండు జీరో ఉనాయి అనుకో మల్టిప్లై జీరో ఇంటూ జీరో జీరో కదా సో అఔట్ పట్ జీరో వస్తుంది జీరో ఇంటూ వన్ అనుకో అందుగేట్ కదా జీరో వన్ అంటే మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది జీరో వస్తుంది సో జీరో ఎప్పుడైతే రెండు రెండు ఇన్పుట్లు హై ఉంటాయో ఇప్పుడు అఔట్పుట్ వన్ ఉంటుంది అది అండిగేట్ ఆపరేషన్ ఓకేనా వెన్ టూ ఇన్పుట్స్ ఆర్ హై అఔట్ పుట్ ఇస్ హై వెన్ టూ ఔట్పుుట్స్ ఆర్ లో ఆర్ ఇదర్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ లో ద అఔట్పుుట్ ఇస్ హై చి చి లో ఓకేనా అర్థం అయిందా అంటే ఏం అర్థం అయింది చెప్పు
ఏమో తెలీదు నాకు అర్థం కల
రే ఇప్పుడు నువ్వు అండగేట్ అంటే టూ ఇన్పుుట్స్ ఉంటాయి కదర అందుగేట్ అంటే టూ ఇన్పుట్స్ ఉంటాయి ఒక ఇన్పుట్ ట్ అంటే ఇప్పుడు ఇన్పుట్లు అంటే ఇట్లా చెప్పాలని నేను ఆ ఆ ఇప్పుడు నువ్వు ఇది తీసుకున్నావు అనుకో అడాప్టర్ అడాప్టర్ కా దాని ఏమ అడాప్టర్ ఆ అడాప్టర్ కాదే ఏదో ఫోన్ ఛార్జింగ్ పెట్టు కుండేకి యూజ్ చేస్తామ కరెంట్ లేనప్పుడు పవర్ బ్యాంక్ ఇప్పుడు పవర్ బ్యాంక్ తీసుకున్నామం నువ్వు డైరెక్ట్ దానికి కరెంట్ అంటే చార్జింగ్ పెట్టచ్చు పవర్ బ్యాంక్ కి
ఆ
అట్లీ ఏం చేయచ్చు పవర్ బ్యాంక్ చార్జింగ్ పెట్టచ్చు ఆ దానికి దానికి రెండు రెండు వైర్లు అయితే ఛార్జింగ్ పెట్టొచ్చు అవునా కాదా ఒకటి సి పిన్ ఛార్జింగ్ ఇంకోకటి నార్మల్ పిన్ ఛార్జింగ్ రెండు పిన్నిలు చార్జింగ్ ఛార్జింగ్ పెట్టచ్చు అంటే ఆ రెండు పిన్లు తో నువ్వు ఇన్పుట్ ఇస్తున్నావు నీకు అవుట్ పుట్ ఏమొస్తుంది నీ మొబైల్ ఫోన్ కి నువ్వు కనెక్ట్ చేసుకుంటావు సీపింగ్ ద్వారా అవునా కదా అట్లా టూ ఇన్పుట్ స్తావు నీకు ఒక అవుట్పుట్ వస్తుంది ఆ సరే ఆ సరే ఇప్పుడు రెండు జీరోలు వచ్చిన ఏ బి రెండు జీరోలు ఉన్నాయినుకో అండ్ గేట్ ఏం పర్ఫామ్ చేసింది మల్టిప్లికేషన్ ని కదా సో జీరో ఇంటూ జీరో జీరో అంటే టూ అవుట్పుట్స్ లో ఉంటే అవుట్పుట్ కూడా లో వస్తుంది టూ ఇన్పుట్స్ హై ఉన్నాయనుకో అవుట్పుట్ హై వస్తుంది ఇప్పుడు టూ ఇన్పుట్ స్ లో ఒక్క అవుట్పుట్ లో ఉన్నా కూడా ఒక్క ఇన్పుట్ లో ఉన్నా కూడా అవుట్పుట్ లో వస్తుంది ఏ ఇప్పుడు అంతే కదరా వన్ ఇంటూ వన్ వన్ వన్ ఇంటూ జీరో జీరో ఇంటూ వన్ ఇట్లా ఎన్ని సాట్ల ఒక్క ఒక్కటి జీరో ఉన్నా కూడా అవుట్పుుట్ నీకు జీరోనే కద వచ్చేది అట్లా అట్లా అన్నమాట
లేదు నిను ఫోన్ ఎమ్ చెయ్యనులే స్వామి
ఆ అవి అది ఇన్డికేటు అర్థం అయ్యిందా
వాళ్ళు అట్లా చెప్పలేదు లే
న్నారు హ
నాకు అట్లా రెస్పాండ్ అట్లా పొయింది
ట్రూను ఫాల్స్ చెప్పినారా ఆ హలో ఓప్ ఓప్ మీకు ట్రూ అన్ అంటే ఇప్పుడు నీకు ఫాల్స్ ఎప్పుడు వస్తుందంటే అవుట్పుట్ లో ఉన్నప్పుడు ఫాల్స్ అని వాళ్ళు ఆ టర్మ్ ని యూస్ చేసినారు నేను చెప్పిన ఆ
ఆ చిన్న ఇన్పుట్ జీరో జీరో ఉంటాది ఫాల్స్ వస్తు ఇప్పుడు ఇచ్చినవి ఏదో జీరో జీరో ఇజీకొల్ట్ ఏ ఇజికొల్ట్ జీరో అనుకొ ఒక్కటి ఇచ్చి ఓవేన్ ఏ స్కోల్స్ టూ వన్ ఉంటే టూ వస్తుంది జీరో ఉంటే జీరో ఉంటే ఏ నెంబర్ ఉన్నా కూడ ట్రూ వస్తుంది
ఆ అట్లేలే కరెక్టే అంటే వాళ్ళు నీకు డైరెక్ట్ గా ఇన్పుట్స్ చెప్పకుండా డైరెక్ట్ నీకు అవుట్ పుట్టే చెప్పేసినారు వాల్యూ నా హలో ఇప్పుడు ఏక్కడ వస్తాన్నావ్
ఆ
ఆ
హలో
ఆ హలో
చెప్పు
హలో బత్తలపల్లి అప్పుడే బత్తలపల్లికి వచ్చేసిందా మ్మ్
అవును
అలో అవును
అవును బత్తలపల్లి కి వచ్చింది అప్పుడే
ఓకే మ్మ్ ఇంకా ఏంటి విశేషాలు ఏం చేసినావు పొద్దున్న నుంచి ఎక్కడికి ఎక్కడికి కెళ్ళావు
అక్కడికి పోలేదు ఇంట్లోనే ఉన్నా ఎక్కడికి పోలేదు ఇంట్లోనే ఉన్నామ వచ్చిన
ఆహా ఓకే పండగ ఎప్పుడు ఫ్రైడేనా సాటర్డేనా
అక్కడే
సాటర్డేనా ఫ్రైడే కాదా ఫ్రైడే కాదా ఆంటీ